హలో ఆ ఏం చేస్తున్నారు సిస్టర్
హఏం ఉంది సిస్టర్ ఏం లేదు సిస్టర్ మీరేం చేస్తాళ్ళు
ఎంలే ఖాలిగానే ఉన్నా
అవునా లేదు సిస్టర్ ఇంకా తినాలి హ్మ్మ్ లేదింక మీరు తిన్నారా
తినలేదండి
అవునా ఏం ప్రిపేర్ చేసిళు మరి ఇంట్లో
మాది ఇవాళ మటన్ అండి
ఆహ
హ్మ్మ్ మీరేం ప్రిపేర్ చేశారు
మాది ఎగ్ సిస్టర్
ఎగ్ ఆ
ఆ
హ్మ్మ్
ఇంకా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తాళ్ళు సిస్టర్
ఏం లేదు సమ్మర్ కదా కూలర్స్ రిపేర్ చేసుకుంటున్నాం కూలర్ పెట్టుకుంటున్నాం నైట్ బాగా వేడిగా గాలి వస్తుంది గదా
ఆ అందు కూలర్ దగ్గర కూర్చున్నారా అందుకే సౌండ్ వస్తుంది
వైరింగ్ ఇష్యూ ఉంది అయితే అదే రిపేర్ చేస్తున్నారు ఇగ
ఆహా ఇంకేముంది ఇకా సమ్మర్కె కదా వాట్ నీ ఇగ ఏరీ రాపర్లు ఉన్నా జేసేది
కాద్ వర్క్ లో ఉండి ఉండి ఆగిపోయినాయి కదా
ఆ అదే
హ్మ్మ్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటే కొంచెం కష్టం అయితది ఇగ అది కూడా హ్మ్మ్ అదేఇగా ఒకటి అయిపోయింది ఇంకా టూ ఉన్నాయి అయితే అవే చెక్ చేస్తున్నారు
అవునా ఎంత తీసుకుంటారు సిస్టర్ అవి రిపేర్ చెయాలంటే
లేదు మా ఇంట్లో వాళ్ళే చేస్తారు
అవునా
హ్మ్మ్ వాళ్ళకి అన్ని పనులు వచ్చు
ఆహా
హ్మ్మ్ బయటున్చి నానా
మీ సర్వాళ్లు చేస్తారా
ఆ మా సార్ మా మామయ్య వాళ్ళే చేస్తారు అన్ని పనులచ్చు వాళ్ళకి ఎలక్ట్ర్రిషియన్ అయితారు ప్లంబర్ అయితారు అన్ని అయి ఔతారు వాల్లే అప్పుడప్పుడు మెస్రిల్లు కూడా అయితారు
అవును మరి ఫ్యామిలీ అయిన తర్వాత ఉంటారు కదా
ఆ అదే అదే
హ్మ్మ్
హ్మ్మ్
ఫార్మింగ్ ఉందా సిస్టర్ మీకు
హా ఉంది అండి ల్యాండ్స్ ఉన్నాయి అవే చూసుకుంటారు
అవునా అంటే మీరు చేస్తారా ఫార్మింగ్ మీ వాళ్ళు
మా వాళ్ళు చేయరు అంటే ఇంట్లో మనుషులు లను పెట్టి చేపిస్తారు అంతే
అవునా
ఆ ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి ఇలా చూస్తారు అంతే పని ఏం చేస్తున్నారా చెయట్లేదా అని
హ అంటే ఏమేమి పంటలు వేస్తారు మీరు
మేమా పత్తి వేస్తాము వజ్రు వేస్తాం హీడు వేస్తాం
అద్ అర్దంగాలే
షీడు షీడు
అయి సీడ్ అంటే
షీడ్ అంటే మగ ఆడ అని ఉంటాయంట
ఆ ఓకే బరిలే నా
ఆ అట్లా నాకు అంత తెలవరీ
ఆ
ఇట్లా మాట్లాడుకునేటప్పుడు వింటా అంతే
ఆహా
ఇంకా అది పప్పు ఉంటది కదా
అవును
అది ఎం పప్పు ఆ కందులు
ఆహ
కందులు అం ఇంకా అ అంతా కాయ అంటారు క దా
అవును ఆనపకాయ్ అది ఎస్తారా మీ సైడు
ఆ ఎస్తామండి ఇంట్లో మందామంటే అప్పుడప్పుడు వండు
ఆ అవునవును బావుంటాయి అంటరు
కందులది బాగా వేస్తాం అండి ఫ్యామిలీలో ఇగ కొంతమంది కొంతమంది తీసుకెళ్తారు ఇక చుట్టాలు
అవును
అట్లా వాళ్ళ కోసం మా కోసం అందరికి సరి పడే అంత వేసుకుంటాం ఇక
కా అంటే ఏంటి సమ్మర్ అంటే ఇప్పుడు కూడా వేస్తారా సిస్ ఇస్తారు ఒకటే పంటన రెండు పంటలు ఇస్తారా
ఇప్పుడు షీడు వేస్తమండి మగా ఆడయి ఉంట యి కదా అవి ఉన్నాయి ఇంక పత్తి ఇంకా ఏవేవి ఇది ఉంది ఇంకా మనుషులు ఎవరు దొరకట్లేదుని అవి అట్లానే ఉన్నాయి ఇక
అవునా మీసైడ్ పండిద్దా పత్తి మా సైడ్ అయితే అసలు ఇప్పుడు ఉంచనే ఉంచరు పత్తే ఉండదు అసలు మొత్తం మొక్కజొన్న వరి అంతే ఉమ్
ఇదో తీసే వాళ్ళు దొరకట్లేదు అనేసి అది అట్లనే పెట్టేస్తున్నారు ఇయ్యా
అవునా
ఉమ్
మా సైడ్ అయితే అసలు ఎప్పుడు ఎప్పుడు పిలితే వస్తామా అన్నట్టు ఉంటారు పనులు లేక ఉమ్ ఏం ఏముంది సిస్టర్ అందరు వర్క్ మాది మొక్క మొక్కజొన్ననే ఎస్తారు అది ఇడిచేటప్పుడు దొరకారు ఇప్పుడు అందరు ఖాళీనే ఉంటారు ఇ
అది కరెక్టే దానికి ఎక్కువ పని ఉండది కావచ్చు కదా
ఆహా ఉండదు
అ
ఈర్చేటప్పుడే ఉంటది దానికి ఇంకా
ఆ జసి ఇట్లానే ఇట్లా బుట్టల వేయ్యడం మందే
ఆ అంతే
ఊ
ఇంకా పత్తి అంటే ఎత్ అంటే పలుగుతా ఉంటదిక
అవునవును అదే అందు ఆల్రెడీ టూ టైమ్స్ అయిపోయింది ఇంకా ఫుల్ ఉంది అది దొరకట్లేదు అది అనేది అేఅంటున్నారు చూస్తున్నారు ఇక
అవునా అ మీ మీ సైడ్ మీ ఊర్లో వాళ్ళకి ఇట్లా బానే ఉన్నట్టున్నాయి మీ
బా బాగానే ఉన్నాయి వాళ్ళు ఒక సైడ్ కాకపోతే ఇంకోక సైడ్ వెళ్తూనే ఉన్నారు
అవునా ఇంకా అట్లుంటే దొరకడం కష్టమే
కష్టమే వేరే ఊరు వాళ్ళు వస్తారు కాని వాళ్ళు వాళ్ళకి పండగ ఉ అంటే అని వాళ్ళు కూడా వెళ్ళిపోయిళు
అవునా
ఆ
అం మీ సైడ్ వరి అంటే అవరిన్న మిషిన్ లో పెడతారా సిస్టర్
అంటే కట్ చేసేట ఆ మిషన్ హార్వస్టారు మిషన్ ఉంటది
అవునా ఇప్పుడు ఇకా మీరు మ మక్కజున్ నెయ్యరంగా
ఆహా మేమేం ఇంట్లో వేసుకుంటాం ఇంటి మందం ఇ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర వేసుకుంటాం
అవునా
ఆ
అదే బెటర్ ఇంకా ఇప్పుడు పత్తికి రేటు బాగానే ఉన్న ఉన్నట్టుంది
అవును
కా మొక్కజొన్నలు ఎక్కువేతే దానికి రీడ తగ్గుద్ది
అది ఎక్కడ దగ్గతుంది ఇంత చిన్న ఉంటది కాని పది రూపాయలు అంటారు వాళ్ళ డిమాండ్ వేరే ఉండేది
ఆ అవును సస వాటికి ఉన్నంత కూడా వీటికి ఉండదు అసలు రేటు
తీసుకుంటే తీసుకొని లేకపోతే పోండి అని అడు డైరెక్ట్ క అరే చిన్న ర కద పోనీ ఇద్దామని ఇయరు
ఆహా అనుకోరు అట్లా అదే మా సైడ్ అయితే లేనుూళ్ళు పోయి చేన్ల పోయి తెచ్చుకుంటారు డైరెక్ట్ ఇకా ప్రీగానే ఆ
గుంటేరా
అంటే అడుగుతారు ఇట్లా కావాలనింటే పోయి తెచ్చుకుంటే తెచ్చుకుంటారు అట్లా ఉండేది ఇగ ఫ్రీగానే ఇంకా
అదే అంట ఫీగాపోతే ఏమతే అండి ఈదితే పది రూపాయలు ఇచ్చందని ఐదు రూపాయలకియరు అట్ల
ఆ అంటే వాళ్ళు అమ్మే వాళ్ళు వాళ్ళు కొనుక్కొచ్చి తెస్త తరు కదా సిస్టర్ ఇంకా వాళ్ళు కొనడం వల్ల ఇయ్యరు
పోపంట ఉన్నవాళ్ళు కూడా
ఆ పంటన్న వాళ్ళయితే మాక్సిమం అమ్మరు ఇస్తారు అట్లా అంటే ఆహా అమ్మారు మా దగ్గర నుంచి వేరేటోళ్ళు కొనుక్కొని పోతారున్నమాట కొనుక్కొని పోయి వాళ్ళు రోడ్డు మీద కాల్
ఆ అట్లనా అందుగే వాళ్ళ ఇవ్వారు ఇక వాళ్లాకి పడది ఈగా
అవును ఇప్పుడు చానా మంది చేనుపక్క పక్కన రోడ్ చేన్ రోడ్డు పక్కన చేన్లు ఉంటాయి చూషిలా.
ఆ ఆ ఆ
ఇవాళ్ళయితే రైతులే అమ్ముతారున్నమాట మధ్యలో ఎవ్వళకి అమ్మకుండా డైరెక్ట్ కస్టమర్స్ క అమ్ముతారు
పట్టణ నాకు తెలీదు అంతగా వాళ్ళకు వాటి గురించి
అదే అదే ఇగ సిటీలో అమ్మే వాళ్ళంతా ఇక కొను ఊర్లే కొనుక్కోని సిటీకి వచ్చా అమ్మే వాళ్ళే
హా హా అట్లా కూడా బిజీ బిజినెస్ చేస్తాడు ఇగ
ఉ అట్లనే చేస్తాలు చాలా వరకు అయితే
అవును
కానీ వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ తెలుసా సిస్టర్ మా దగ్గర ఇక్కడ సిక్స్ సిక్స్ రూపీస్ కు ఫైవ్ రూపీస్ కి తీసుకొని పోతారు ఆడ టెన్ కి ట్వంటీకిి అమ్ముకుంటారు
టి పట్టి ఉంటందా లేదా ఇట్లా వెయిదు కిలో రెండు కిలోలు బట్టి ఉంటందా
ఒక కంకి పట్టే ఉంటది ఒక కంకి
అబ్బా పెద్దకంకి పెద్దకంకి ఉంటే లాస్ ఏ ఇక
ఆ పెద్దది ఉన్నా ఈగ చిన్నది ఉన్నాయి ఈగ అన్ని వాళ్ళే తీసుకొని పోతారు అన్నమాట.
అవునా అందుకే వాళ్ళ డిమాండ్లు వాళ్ళకు ఉంటా యి
ఆ ఉంటాయి అట్లా ఇంక పెద్దవి చిన్నయ అంటే అన్నిటిని చూడలేము కదా సిస్టర్ మనం. అందుకే ఇగా ఒక్కటే రేటుకు గిన్ని కాంకులు అనేసి అమ్ముతారు వాళ్ళు అట్లా తీసుకొన్ పోతారు ఇంకా
మీరు క మాకెన్లే వేస్తారా
అ ఆ మక్కలే గాని ఇట్లా పచ్చి అమ్మం మేము ఎండిన తర్వాత జొన్నలు తీసాయి జొన్నలు అమ్ముతాం
ఆహా
ఆ మొత్తం ఇప్పుడు మీరు అన్నారు కదా ఇరీచి సంచ లేస్తారు అని. అట్లా ఎండిపోయిన తర్వాత ఆ ఓకే సిస్టర్